ప్రోగ్రె
ఇన్ ప్రోగ్రెస్ అంటే ప్రోగ్రెస్ లో ఉంది అంట కాల్ మా
ఓకే ఓకే రా బంగారం
బంగారం చాలా బాగుంది ఇది ఇంకా నుంచి అలానే పిలవండి
ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుందాం
ఒక ట్రిప్ గురించి
ఓకే ఇప్పుడు చాలా బిజీగా అయిపోతున్నాం కదా ఏదైనా ఒక ట్రిప్ ప్లాన్ చేద్దామా
మ్ చేద్దాం చేద్దాం ఎక్కడికి వెళ్దాం
మ్ ఏదైనా ఒక ప్లేస్ చెప్పు వెళ్దాం
హార్స్లిహిల్స్
హార్స్లిహిల్స్ ఆ మ్ వెళ్దాం ఎప్పుడు వెళ్దాం
ప్లాన్ ఏంటి
అదే నువ్వు ఎప్పుడు వెళ్దామో చెప్తే నేను నీకు ప్లాన్ చెప్తా
ఈ శనివారము మనకి బడి లేకపోతే
ఉమ్
ఆదివారం
అవును మొన్న మాట్లాడినప్పుడు నువ్వు శుక్రవారం అమ్మవారి గుడి కన్నావు శనివారం
అది ఇప్పుడు కాదు ఆ ఈ ఒక ఒక వన్ మంత్ వరకు నేను గుళ్ళకి వెళ్ళను
ఉమ్ సరేలే ఆదివారం ఏదో చెప్పావు అదేంటి హార్సిలీ
హార్సిలీ హిల్స్ జస్ట్
ఆ అది నాకు గుర్తుకు రాలేదు చాలా ఆలోచించా ఏం చెప్పాలో అని
అవునా ఒకసారి నన్ను అడగాల్సింది చెప్పేదాన్ని ఎనడానికి ఇక్కడే నీతోని ఒక పెద్ద వస్తువు ఉంటుంది దాన్ని ఎప్పుడు చేతిలో పట్టుకునే ఉంట దాంట్లో వసిన మాత్ర
ఏంటి
ఫోన్
పోను
ఫోన్ చేస్తే చెప్ప
ఏం చెప్తావు
నువ్వు ఆ రోజు ఏ సండే చెప్పిన ప్లేస్ ఏంటని అడిగితే చెప్
ఓ కే ఓకే ఓకే మీ వాళ్ళ ఎవరైనా వెళ్లారా హార్స్లీ హిల్స్ కి
నందిని ఒకటే వెళ్ళింది మొన్న ఇప్పుడు ఎన్ఎస్ఎస్ కి రిలేటెడ్ మా రూమ్మేట్స్ ఇద్దరు. వెళ్ళినారా వాళ్ళే తీసుకెళ్లరు వాళ్ళని ఏముంటుందక్క ఏమిండదు చెట్లు ఉంటాయి కొండలుంటాయి.
కొట్టలో
ఏవో కొన్ని జె ఆ చెట్లు ఉంటాయి ఓ ఉంటే అదేంటది బోట్ డ్రైవింగ్ ఒకటి ఉంటుంది.
ఏంటి
బోట్ బోతటు రిప్లైయిడ్ అ జీప్లైన్ ఎది కత్తు కొ నీకు ఏ టైప్ ఆఫ్ ట్రిప్స్ అంటే బైక్ లో లాంగ్ డ్రైవ్ చెట్లా మధ్య యెల్లడం ఇష్టం, ఇంగా బీచ్ కెల్లా ష్టమా ట్రేక్కింగ్ కెల్లడం ఇష్టమా
నాకి లాంగ్ డ్రైవు మొత్తం పక్కన ఇటు సైడ్ అటు సైడు పచ్చని చెట్లు ఉండాలి మంచిగా రోడ్డు ఉండాలి సూర్యుడు రాకూడదు కొంచెం చ్ చల్లగా ఉండాలి అలాని సూర్యుడు మొత్తం వెళ్ళిపోకూడదు.
ఉహు చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయే
కొంచమే సూర్యుడు ఉండాలి, క్లైమేట్స్ కొంచెం చల్లగా ఉండాలి. బైక్లో వెళ్ళాలి ఉ అలా ఎంత దూరం పిల్చుకొని పోయినా నేను వెళ్ళిపోతాను.
వెళ్ళిపోతావా
ఉ నువ్వు
నాకు ప్రస్తుతానికి గత కొన్ని రోజులుగా బీచ్కి వెళ్ళాలని అనిపిస్తంది.
మళ్ళీ నేన్ మొన్న పిలిచాను కదా బీచ్కి వెళ్దాం రా అని అప్పుడు రావచ్చు కదా.
ఏ బీచ్ కి
పాండుచేరి బీచ్ కి
పాండిచ్చేరి బీచ్ కా ఉహు పాండిచేరి కన్నా ముందు నువ్వు ఒక గుడి అన్నావ్ అలా ఈ నెల నేను గుడికి రాకపోవడం వల్ల ఈ ఎన్నాకి ఏ కోరిక్ కులున్నా అవన్నీ అలా ఆపేసుకొని ఉండాలి. ఇంకా నాక్ బైక్ పైన ఇక్కడ నుంచ్ చి మా ఇంటికి వెళ్ళలని ఉంది
మీ ఇల్లు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్సు
అది ఒక నాలుగు లేదు రెండు వందల యాభై కిలోమీటర్లు.
రెండు వందల యాభై కిలోమీటర్లే కదా సరే బైకు ఎవరు బై బైక్ అంటే ఎవరితో పోవడం ఇష్టం అమ్మాయా అబ్బాయా.
ఎవరైనా పర్లేదు
మీ అన్నయ్య అని చెప్పొద్దు
ఆ వాడే అంతకుమించి నాకు ఇంకో ఒక ఆదరణ లేదు.
ఉ హు హు పిల్చి ఇంకా మీ అన్నయ్యని వెళ్ళు బాగుంటుంది బండిలో నైట్ టైమ్ వెళ్ళు.
ఇ ఎమ్ కనిపిదప్పుడు నాకు గుడ్ది ఆడికి గు డ్డి ఇద్దరం కలిసి ఇంకా మీకు కనిపించకుండా వెళ్ళిపోతాం.
ఉ హా సరే అయితే మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చెయ్యండి నీకి సన్ను పడక ముందే నువ్వు వెళ్ళిపోచ్చు కదా.
కానీ మా అన్న ఉండేది ఇక్కడ కాదు కదా అది అడిగితే ఇందాక. కైందేరి విజయవాడ వచ్చి ఇక్కడ తిప్తాము ఒక రోజు ఇంకో రోజు ఎళ్తాది అంట్నాడు
ఓహో
మా ఇంట్లో వాళ్ళు అక్కడ విసిర్తే ఇక్కడ తగుల్తుంది మాకు దెబ్బ వెళ్ళొచ్చి వారంగాలేదు మళ్ళీ ఎళ్తాను అంటున్నావు
వెళ్తాం కదా మళ్ళా ఎలానో ఉంది కదా హాలిడే వెన్సడే
నేను అప్పుడు మా ఇంటికి ఎళ్తాను అప్పుడు ఎళ్ళు
ఎవరింటికి పోతావ్
మా ఇంటికి ఎళ్తాను విజయవాడ ఎళ్తేలేదు మా పిన్ని వాళ్ళ ఇంటికి
మ్మ్ హు
నీకు సన్ రైస్ ఇష్టమ సన్సెట్ ఇష్టం
సెట్టు
ఎందుకు అలగా
ఆ తర్వాతే నైటు వస్తాది దాని తర్వాతే నైట్ వస్తది కాబట్టి
అవి కోసం గద మ్
దాని తర్వత నేనే
నాకు సె మి స్సు నీకు ఇమ్ బీలివ్ స్నాక్స్ ఏం ఇష్టము
స్నాక్స్ అంటే
చ నీ మూడు నీ ఇంట్రెస్ట్ నీకు ఎక్కువ ఏం క్రేవ్ చేస్తావు ఏం తినాలనిపిస్తుంది అది
స్వీటు హాట్టు నేను ఎక్కువగ పుల్లవి తింటాను స్వీట్ కూడా తింటాను కారం కూడా అన్ని తినేస్తాను
ప్రెగ్నటిప్ ఫుల్ డెకరేషన్స్ ఉంటాయి చెప్పు
పాల్ కోవా అంటే ఇష్టం జున్ను పాల్ కోవా నువ్వేంటో వరల్డ్ వార్ గురించి చెప్తా ఉన్నావ్ అప్పుడే ఒక పాపకి ఏంటది సంగతి
అది మీకు తెలిసినంత వరకు వరల్డ్ వార్ ఎందుకు వచ్చిందని అనుకుంటున్నావు ఎలా అని అను
అసలు అది వల్డ్ వారేనా
వాల్డ్స్ అంటే అన్ని కాదు కొన్ని దేశాలు కొట్టుకుంటున్నాయి
ఉమ్మ్
అలా కొన్ని దేశాలు కొట్టుకునినే వరల్డ్ వార్ అంటారు
అది కోల్డ్
చన్నూ కాదు అంటే కొల్డ్ వార్ అంటే వార్ లేకుండా అంటే బాంబులు ఏం ఎసుకుండా మాటలతో సైలెంట్ గా జరిగేది ఇన్డైరెక్ట్ గా వాళ్ళ ఎకానమీ దె తీసేదాన్ని కోల్డ్ వార్ అకా ఏం ఏమైంది ఏ పిచ్చిది చూడు అలా కాకుండా డ బాంబులు ఎసుకుని అలా కొట్టుకుంటే అది వల్డ్ వార్ అవుతుంది దానికి గల రీజన్సూ ఆ ఏంటి అని మీరు అనుకుంటున్నారు చెప్పచ్చు
నాకు రీజన్ అసలు నాకు అది వరల్డ్ వార్ అనే నాకు ఇప్పుడు తెలుస్తుంది అద నాకు ఇలా వరల్డ్ వార్ అంటున్నారు ఇన్ని దేశాలు కొట్టుకుంటున్నాయనేసి
ఇక్కడ రెండు కాదు మూడు నాలుగు అవుతున్నాయి
దానికి సపోర్ట్ చేస్తున్నాయి అన్ని
అంతే అలానే ఇష్ట స్టార్ట్ అవుతాయి వార్స్ ఇప్పుడు మీరు నేను స్నేహితులు అనుకోండి నాకే ఎవరితో అయినా తగాదం ఉంటే మీరు నాకు సపోర్ట్ వస్తారు కదా అలానే నీకు ఎవరితో అయినా ఉంటే నేను వస్తాను కదా అలా నీకు సపోర్ట్ ఇయడం అలా సపో సపోర్ట్ ఇవ్వడం సపోర్ట్ చేయడం రెండు డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద పెద్ద ఇదిగా స్టార్ట్ అయ్యి ఒకరి దగ్గర ఉన్నదాన్ని ఇంకొకరికి సపోర్ట్ చేసుకుంటూ అలా ఒక కంట్రీ పై ఇంకొ కంట్రీ ఇప్పుడు నా దగ్గర ఆ బాం లేవు కానీ నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉంది ఇంకొక ఎక్స్ పర్సన్స్ తో నాకు పడట్లేదు సో నీ దగ్గర దెగరుణ బొమ్ తో వాళ్లకేసేస్తావ్ వాళ్ళేమనుకుంటారు ఏ విడి దగ్గర ఏం లేదు కదా వీలు మనమేం పీకలేరు అనుకుంటారు కానీ ఎవరికి తెలియకుండా నువ్వు నాకు సపోర్ట్ చేసి అలా అయింది అనుకో అంటే వాడికి అది మోసం జరిగినట్టే కదా వాడి వే ఆఫ్ థింకింగ్ లో అలా జగుతున్నా అంటే యుఎస్ఏ ఇరాన్ ని ఏదో చేసింది ఇరాన్ వెళ్ళసి ఇజ్రాయల్ ఎదో చేసింది అలా అలా స్టార్ట్ అయింది యూఎస్ఏ అయితే ఇన్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యింది ఈ వరల్డ్ వార్ కి రిలేటెడ్ ఎవరు అంటే మా ట్రంప్ మామయ్య
అరే ఆ అబ్బాయికి ఏం పని లేదంటానా
ఆ ఎప్ప చాలా చేశాడు అంటే చిన్న చిన్న పిల్లల్ని తినేయడము చిన్న చిన్న పిల్లలతో చేయకూడని పనులు చేపించడం అలా అంటా అవును
తిన్నడా
అవును
మ్మ్
అలాంటి పనులు చేసారు ఆ పనులు బయటకు వచ్చాయిో లేదంటే వీళ్ళే పెట్టారో తెలియదు ఇదంతా ఒక ప్లాన్ వీళ్ళే నాశనాన్ని క్రియేట్ చేస్తారు వీళ్ళే దానికి మందు క్రియేట్ చేస్తారు ఎలా అంటే కోవిడ్ లాగా
ఊమ్మ్
దాని నుంచి వచ్చే ప్రాఫిట్ వీళ్ళే ఎంజాయ్ చేస్తారు వీళ్ళే బతుకుతారు ఇంకా మీకు ఒక షాక్ విషయం చెప్పాలంటే మనం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాం కదా
టెన్ మినట్స్ అయిపొయింది
ఇంకొకసారి నువ్వు నాకు ఫోన్ చేయకు ఇంకా
గుడ్ నైట్ బాయ్
లేదు రా